ఆ
బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను
ఈ రోజు ఏం చేస్తున్నావు
ఆన్లైన్ లో షాపింగ్ చేయాలని అనుకుంటున్నా
నిజంగా ఏమి కొనాలని అనుకుంటున్నావు
కొత్త మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటున్నా
బాగుంది ఏ బ్రాండ్ తీసుకోవాలని అనుకుంటున్నావు
ఇంకా నిర్ణయించలేదు
నువ్వు సాంసంగ్ లేదా జియోమీ ఫోన్లు చూడవచ్చు
ఆ బ్రాండ్లు బాగుంటాయా
అవును అవి మంచి ఫ్యూచర్లతో ఉంటాయి
ఏ వైబ్ సైట్ లో కొనాలి
నువ్వు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో చూడొచ్చు లేదంటే అమెజాన్ లో స్విగ్గీలు దాంట్లో దీంట్లో చాలా చోట్ల ఆన్లైన్ షాపింగ్ లో చాలా దగ్గర ఉంటంది టాయి
అక్కడ ధరలు తక్కువగా ఉంటాయా
అవును చాలా సార్లు మంచి డిస్కౌంట్లు వస్త వా ఉంటాయి అమెజాన్ సూపర్ సేల్ ఫ్లిప్కార్ట్ సూపర్ సేల్ అని వస్తా ఉంటాయి దాంట్లో చూసుకుంటే చాలా ఆఫర్లు దొరుకుతాయి
అవును ఫెస్టివల్ టై లో ఎక్కువ ఆఫర్లు ఉంటాయా
ఆ అవును చాలా ఫెస్టివల్ టైమ్లు ఎక్కువ ఆఫర్ లో ఉంటాయి నా బడ్జెట్ మాత్రం పదిహేను వేలు
ఆ బడ్జెట్ లో మంచి ఫోన్ దొరుకుతుందా
మ చె మంచి కెమెరా కూడా ఉండాలి
అప్పుడు కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా చూడాలి కదా
బ్యాటరీ కూడా బాగుండాలి
అవును ఎక్కువ బ్యాటరీ ఉంటే మంచిది చఛార్జింగ్ చాలాసేపు వచ్చిది
రివ్యూలు చూడాలా
చూడాలి కదా రివ్యూలు చూడకపోతే ఫోన్ ఎలా తెలుస్తుంది
ఇ అది మనుషడి బ బల్కి ర రివ్యూలు ఎందుకు చూడాలి
ఎందుకంటే కస్టమర్లు తన అనుభవం చెప్తారు కదా అనుభవం చెప్తే మనకి ఎలా తీసుకోవాలో తెలిసిది దాని గురించి ఛీ మనకి ఒక ఐడియా వచ్చిది
ఓ అది మంచి ఐడియా
అలాగే రేటింగ్స్ కూడా చూడాలి
ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటే మంచిదా
ఫైవ్ స్టార్ రేటింగ్ చూసుకోవాలి దాంట్లో బ్యాటరీ చఛార్జింగ్ చూసుకోవాలి సెవెన్ తౌండ్ ఎంహెచ్ బ్యాటీ ఫైవ్ థౌసండ్ బ్యాటరీస్ ఉంట ఉంటాయి సూపర్ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీస్ ఉంటాయి మొత్తం మొత్త చెక్ చేసుకని మళ్ళీ కెమెరా ఫ్యూచర్స్ చూసు కోవాలి బండేది ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్షన్యి మ మొత్తం చూసుకొని తీసుకోవాలి మంచి ఫోను
సాధారణంగా మూడు నుండి ఐదు రోజులు పడుతుంది
ఫ్రీ డెలివరీ ఉంటుందా
కొన్నిసార్లు ఫ్రీ డెలివరీ ఉంటున్
చెల్లింపు ఎలా చెయ్యాలి
ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు
నా
అవును క్యాష్ అనే డెలివరీ కూడా ఉంటుంది
క్యాష్
వస్తువు వచ్చిన తరువాత డబ్బ ఊ డబ్బు ఇవ్వడం
ఆహా అది చాలా సేఫ్గా ఉంటుంది కదా
అవును చాలా మం మంది అదే ఎంచుకుంటారు
నేనెప్
సరే నెమ్మదిగా చూస్ చూసి ఎంచుకో
ఇక్కడ చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి
వాటిలో మంచి ఫీ ఫీచర్లు ఉన్నది తీసుకో
నాకు ఒక మంచి మోడల్ నచ్చింది దాని రేటింగ్ ఎంతుంది
దాని రే
ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ ఉంది
అది మంచి రేటింగ్
సరే నేను ఇప్పుడు ఆర్డర్ చేస్తాను సరే నేను ఇప్పుడు ఆర్డర్ చేస్తాను బావుంది
మరి
ఇదిగో
సరే నేను ఇ ఇప్పుడు ఆర్టర్ చేస్తాను
బాగుంది త్వరలో వస్తుంది వచ్చిన తర్వాత నీకు చూపిస్తాను
ఇక ఖచ్చితంగా చూపించు
నీ సలహా చాలా ఉపయోగపడింది
మాకు సంతోషంగా ఉంది
థ్యాంక్ యూ
దిగాం
అహ ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగా అనిపించింది మీకెలా అనిపించింది
ను నాక్ నాకు కూడా అలాగే అనిపించింది ఉదయం గది చాలా చల్లగా మరియు తె లికగా ఉంది
అవును ఉదయం పూట సూర్యుడు చాలా మెల్లగా అ ఉదయించాడు ఆ సమయంలో వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది
కానీ మధ్యాహ్నం ఏ సరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది
నిజమే మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది దాహం బాగా వేస్ వస్తుంది ఇ టయాల్లో ఎండలో బాగా తిరగకూడదు అసలు తెలుసా నీకు
ముఖ్యంగా వేసవికాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది
ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది
వాతావరణం అంటే కేవలం వేడి లేదా చలి మాత్రమే కాదు గాలి మేఘాలు వర్షం తేమ ఇవన్నీ కలిపి వాతావరణం అవుతు తుంది
చాలా మంచి విషయం చెప్పావు నిజంగా వాతావరణం మన జీవితంలో చాలా ముఖ్యమైనది
ఆ
ఉదయం పూట చాలా విషయం చెప్పావు వాతావరణం మన జీవితంలో చాలా ముఖ్యమైనది వాతావరణంలో చల్లని గాలులు తేమ ఇవి చాలా ఉన్నాయి వర్షం పడినప్పుడు మనం ఆడుకునే ఆటలు సైకిల్ తొక్కుకోవటాలు వాళ్లతో విళ్లతో తిరగటాలు ఈ మొత్తం చాలానే ఉన్నాయి అవి ఉదయం పూట బాగుంటాయి
అవును ఉదాహరణకు రైతుల జీవితం వాతావరణంపై ఎక్కువ ఆధారపడి ఉ ఉంటూ
వర్షం బాగా పడితే పంటలు బాగా పండుతాయి కదా వాళ్ళకి హ్యాపీ నే కదా అప్పుడు
కానీ వర్షం లేకపోతే రైతులకు చాలా నష్టం జరుగుతుంది
అందుకే రైతులు ప్రతిరోజు వాతావరణ సమాచారాన్ని గమనిస్తారు ప్రతి రోజు పొలానికి వెళ్ళి బ నీళ్లు పడతారు పనులు మొత్తం చూసుకు ఉంటారు కదా రైతులు రైతే మనకి వెన్నుముక్క కదా మన దేశానికి
టీవీ మొబైల్ యాప్స్ ద్వారా వాతావరణం సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు
అవును రైతులకు అవి తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాతావరణం వల్ల మన దేశం ప్రధానంగా మూడు
అవి ఏమిటో చెప్పావా
ఒకటి ఏందిచలికాలం రెండు వేసవికాలం మూడు వర్షాకాలం
అవును ఉదయం పొగమంచు కూడా కనిపిస్తుంది
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా అందుకని పొగ మంచు కనిపిస్తుంది
అందుకే వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగాలి
వేసవికాలంలో మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉం ఉంటుంది కదా అందుకే మనం నీళ్లు తాగాలి లేకపోతే అలా అప్పుడు శరీరం
అలాగే పండ్లు కూడా తినాలి
ముఖ్యంగా ఎండాకాలంలో ఏమేం పళ్ళు తినాలి అంటే పుచ్చకాయ ఒకటి కర్బుజా ఒకటి ద్రాక్ష జ్యూసులు తాగి ఇప్పుడు సీజన్ లో వచ్చే మామిడి కాయలు అలాంటి పళ్డ్ళు తినాలి
వర్షాకాలం కాలం గురించి ఏమంటావు
వర్షాకాలం నాకు చాలా ఇష్టం మాసం సమయంలో చాలా ప్రకృతి ఆనందంగా ఉంటుంది అందరుూ ఆడుకోవచ్చు కలిసి సరదా సరదాగా ఉండది
అవును చెట్లు మొక్కలు అన్నీ పచ్చగా కనిపిస్తాయి
కానీ ఎక్కువ వర్షం పడితేనే వరదలు కూడా వస్తాయి అప్పుడు తుఫాన్లు గిఫాన్లు అని బయటికెళ్లడానికే ఉండదు
నిజమే అందుకే ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం.
చెట్లు ఎక్కువగా నాటితే వాతావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది. చెట్లు ఉంటే పూర్తిగా మొత్తం బానే ఉంటుంది.
అవును చెట్లు గాలి శుభ్రం చేస్తాయి.
ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది తెలుసా నీకు.
గోల్ దున్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి?
గ్లోబల్ వార్మింగ్ అంటే కూడా నీకు తెలీదా భూమి ఉష్ణోగ్రత పెరగటం.
అది ఎందుకు జరుగుతుంది.
చెట్లు నరికివేయటం, కాలుష్యం పెరగటం మనం వాన్ చదువుకోవటానికి చెట్ చెట్లు నరుకుతారు వాటి మళ్ళీ చెట్లు పెంచడం లేదు అందువ
అందుకే మనం ప్రకృ తిని ర ర రక్షించాలి
అవును చెట్లు నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. వెహికలిల్సు ఇప్పుడు గాళ్లు బళ్లు వస్తున్నాయి కదా. ఆ బళ్ళ కూడా పొగలు వదలటం వల్ల కూడా. మొత్తం కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాడుకుంటే మంచిది
అప్ అప్పుడు మాత్ రమే భవిష్యత్తులో మంచి వాతావరణం ఉం
నిజమే మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనలో కాపాడుతుందిని తెలుసా ఆ విషయం
చాలా మంచి విషయం చెప్పావు. ఉహు కిమ అ
చాలా మంచి విషయమే వాతావరణంలో అట్లా ఉండటం మంచిదే కదా మనం కా పొల్యూషన్ని తగ్గించుకోవడం కూడా మంచిది.
నిన్ను ఒక్కసారి చూడాలనుంది ఎంతకాలం తర్వాత కనిపిస్తున్నావు నువ్వు.